హలో హయరా
హలో మాయి ఎలా ఉన్నారు
బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఎలా ఉన్నావు
అయి పోయిం
ఏం లేదు వంట అయి పోయింది తినేసీ చ్చిన బయట ట్ట వాకింగ్ చేస్తున్నా కాసేపు. హ్ హ ఈ రోజు స్పెషల్ పప్పు చారు ఆ చికడుకాయ శేష హ్ ఫాస్టింగ్ మండే
ఆహా అవునా
హ్ హ్
అంటే ఫాస్టింగ్ అంటే ఎప్పుడు తింటారు. సిక్స్ తర్వాతనా
ఆ సిక్స్ తర్వాత సెవెన్ థర్టీ అట్లా తింట ఆ
ఇంకా పిల్లలకు ఆకలీ ఏస్తుంది. ఆ మమ్మీ వండుతుంది
మమ్మీ అండుతుందా
ఉ ఆ లేట్ తినం గని ఈ రోజు ఊర్ కి వెళ్ళినం పండుగ ఉండే గాదా అమమ్మ వల్ల దగ్గర దగ్గరికి వెల్లి అచ్చినం అయితే లేట్ అయింది.
ఆహా ఎట్లా జరుపుకున్నారు. పండుగ
ఆ మస్తాయింది.
మస్త్ అయిందా
ఆ బట్టలు కొంటున్నాం అన్నీ ఇగ గాజులు చెప్పులు
పిచ్చలే మరి
అయ్యో మీ అండ్రస్ నాకు తెలీదు కదా సరే పంపుత తి మీరు రండి తినబెడతా చికెన్ తింటర మాటన్ తింటార కదా చెప్పండి బిర్యానీ అండి షిర్ కుర్మ తీన పెడ్త పిల్లల సౌండ్ ఆస్తుంది మీ సైడ్
పిల్లలదా ఆ హ్ బా
అ వాగు చేస్త అన్నారు కదా
ఆ వాళ్ళ పైైన అళ్ సయా నేను వాతను
అంతా ఆశంగా ఉంటే ఏమి తిన్నారా మరి
అంటే మా తెలుగు దాంట్లో తినొచ్చరా అంటే ఆ ఆ టిఫిన్ చేయొచ్చు దోస ఇడ్లీ చేయొచ్చు మార్నింగ్
ఓన్లీ రైస్ తినారా
ఓన్లీ రైస్ిన
ఆమ
ఆ న కొందరి దినరు నేనయతు అ తింట ఇయా అట్లా మొత్తం మత్తానికి ఉండలేం కదా
అవును మారత్తే ఉ
ఉప్మా వేసుకున్న పొద్దున
జనుకుంటా
ఆ తాగొచ్చు ఫ్రూట్ ఆ తాగొచ్చు ఫ్రూట్ జ్యూస్ ఇవి తీసుకోత తినొచ్చు ఇకంతే అంటే వన్ టైమ్ ఆ అన్ ఫుడ్ అన్నట్
హ మార్నింగ్ నుంచి నైట్ వరకు వన్ టై తీనాాల
ఆ వన్ టైం తినాల అంతే
అవు మరి మీరు ఏం తిన్నారు ఈరోోజుమా
ఆ మార్నింగ్ ఉప్మా వేసుకున్నా
అనా ఇంకా అన్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు
ఉ టీవీ చూస్తుండ్రడు నేను నాకు అలవాటు తిన్న తర్వాత కాసేపు ఇట్లా వాకింగ్ ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కి ఇట్లా న గంత చెయ్య ఒక ఫైవ్ మినిట్స్ చాల హ
నా ఇలా అ తెర్చ వెళ్ళిపోతారు అన్నట్ట
ఆ అవును
నేను బీడతే ఇస్తా అలాగే తిన్న తర్వాత ఇలా ఇలా తిర్గి అలి
ఇ మంచిగా అనిపిస్తుది కదా అద ఏంటో ఆ రిలాక్స్ అనిపిస్తుంది ఇక అలవాటు అయిపోతే ఇంకా ఇ చేయాలి చేయ్యాలని
అంటది అవును సరి ఆకుంటే కూడా మ తమ్మునుోట్లకేస్తుంది ఎలా అనిపిస్తుంది
ఆ అది అవును
అఓ
రయషన్ కాదు
హ
మళ్ళీ పడుకునేటప్పుడు కూడా లెఫ్ట్ కి తిరిగి పడుకోవాలి
అవునా ఆ నేను రైట్ తర్ పంకుంటా
ఆ ఆ రైట్ సైడ్ అ ెఫ్ట్ ెఫ్ట్ క తిరిగి వాడు ఆ లెఫ్ట్ తిరిగి పడుకో చూడు ఆ ఎప్పుడైనా నీకు టైట్ అైట్ అనిపి వచ్చిందనుకో ఆ ఫుడ్డు ఎక్కడన్నా ఊరిక వెళ్తే అది నువ్్వ ఏం చేయంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా తిరిగి పడుకో ఏ నైట్ అ లానే వాడుకు మార్నింగ్ చూడు మంచిగా అనిపిస్
అవునాయాలి మరి ఈ రోజు చేస్తా ఊరికి పోయితేనాగ పోయినా
అవునా ఆ
ఇలో ఫుల్ ట్రాఫిక్ ఉంది
హ్మ్ అవును ఫ్రీ బస్ ంటికి పుల్లు
ఫుల్ ఉంది ఆటోలు కూడా ఒకటి కూడా దొరకాల ఎక్స్ రోడ్ మీద నుంచి మళ్ళా బస్ కి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడ పడింది అప్పుడు మళ్ళా వచ్చినాం
హ్మ్ హ్మ్ ఇంకా ఏంటి విషయాలు కాలేజా
నాది కాలేజ్ అయిపోయింది అక్కయ్యా
కాలేజీ అయిపోయిందా మరి ఏం చేస్తున్నావు ఖాళీగేనా
ఇప్పుడు మ్యారేజ్ ఉంది అదే ప్రిపరేషన్ చేస్తున్నా
ఆహా సెట్ అయిందా చూసుకోం మే త్రీనా ఉహు ఉహు ఓకే ఓకే కంగ్రాచులేషన్
మీ గుడు మీరు అన్మ్యారీడ్ ఆ మ్యారీడ్ ఆ
ఆ
మీరు అన్మ్యారీడ్ ఆ మ్యారీడ్ ఆ
ఉ మ్యారీడ్ ఏ రా అది మారిడే ఉ
పిల్లలు ఉన్నారా
ఆ ఉన్నారు
అవునా నువ్ ఆగ సతా ఇస్తారా అనుగొని ట స్కూల్ కి వెళ్తారా అవునా ఏ స్కూల్ నీ కన్నా ముందే అను
ఆ ఇక్కడే మా ఊర్లోనేరా ఒక శిశు మందిర్ అనేది ఉంటది అందులో
అవునా బాకు హ
మా ఆయన
ఉమ్ ఇంకా
ఉ క చెప్ వలే
ఉహు పిల్లలు పనుకున్నారా మీకు టీ వీ చూస్తున్నారా
తుంటే పడుకోలే ఇంకా ఇప్పుడే ఇందా తిన్నాం గదా అందరం ఊ
ఇంగాం స్కూలుక పోయొచ్చి అలసిపోతారు అనుకుంటా ఇప్పుడు వన్ టైమ్ ఏ కదా స్కూల్స్ ఊహూ అవునా
ఉమ్
ఊ ఇంకా
ఇప్పుడే వొ చ్చిండ్రా ఊరి నుండి
ఆ ఇప్పుడు అంటే సిక్సు అయింది అనుకుంటా
మ్మ్ హ్మ్
టీ అయింది ఆ పండుగ పండుగ రోటు రోజు నైట్ వచ్చి వెళ్ళినమండి ఆండి ఫైవ్ కు సిక్స్ థర్టీ కో ఎమో ఐ వెళ్ళినాం అమ్మమ్మ దగ్గరకి వెళ్ళిరా ఈరోజు అందరూ పిన్ని వాళ్ళు అందరు వచ్చిండ్రు అక్కన్నే అందరినీ కలిసి కానీ గ ఈ రోజు వచ్చినాం ఉమ్ ఇంకా
ఇంకా చెప్పాలి
దా ఎండ బాగా కొడుతుంది కదా
అవును ఎండలు బాగున్నాయి
మ్మ్ హ్ బాగున్నాయి మళ్ళా సాయంత్రం అయితే కొంచెం చలి చల్లిలాగా పెడుతుంది ఈ రోజ అయితే
నైట్ కూడా స ఆనేేసుకుంటే చలవిడుత ది పల్ళ కదా బ
మేము కూడా అఊరి నుంచి ఎప్పుడు వచ్చి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి ఇప్పుడే కూర్చున్నా మీతోోటి మాట్లాడుకుంటాం
హ
అ
అప్పుడు అందుకే బిజీ ఉన్నావా ఊర్లో ఉన్నాని
ఆ ఊర్లో ఉండే అక్క ఆ బస్ లో కాదు కొంచెం పని ఉండ అయితే మార్కెట్ వెళ్ళిన
ఆహా అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు చేసినప్పుడు నేను మార్కెట్ లో ఉన్నా
అవునా హా అదే అని మళ్ళా ఈవనింగ్ అయితే అందరు ఫ్రీగా ఉంట కదా అందుకోసమే మళ్ళా ఎప్పుడు చేసినా అ
ఇంకా ఏం చేస్తున్నారు అంద వాకింగ్
ఆ అయినట్టే ఇ ఇదియి నీ కాాల అయిపోయినాక వెళ్ళిపోతా
అవునా
హ
అ
ఇక నెక్స్ట్ మీ పండుగలు ఇంకేమున్నది
నాప్పు ఇప్పుడైతే ఏవీలో అక్క ఇప్పుడు రంజాన్ అయిపోయింది కదా బక్రీద్ అని ఒకది ఉంటది రంజాన్ అయింది మల్లా మే జూన్ జులై లోము ఉంటది మ జూన్ ఎండింగ్ లో లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ లో ఇలా ఏమో ఉంటది అది కూడా చూడలే అదిే కూడా త్రీ ఇడర్స్ ఉంటది
హ
ఉ
నీకు అన్నింటికంటే పెద్ద పండుగ అంటే ఇదే కదా రంజాన్గా ఆ రెం కూడాూడనా
రెండు బాగా ఇంపార్టెంట్ అనుకుంటా తర్వాత ఏమిీ లేవులా
మొహరము ఉంటేది కదా
మ చె ఫర్ వన్ట్టు ఆ మ మొహరం అది ఇది మ అన్ని ఫెస్టివల్ చేసుకుంటాం
అవునా ఇంకేంట ఉందందిరా ఈ మధ్య మ్యలోనే ఉంది నేను క్యాలెండర్ లో చూసిన ఏంటిదో
ారుమ అంత అంతకుంటా
ే ఆ వన్ కాదు ఏమో అంటారు ఆ ఏదో ఈ ఇలానో ఏదో అంటు ఇలాను ఏదో అంటారు ఆ అదా మ
దండల్ అది ఇది పడతారు కదా అది కూడా మేము మన్ంచూరస్తం కొండం ఇంకా అంటే చుట్ట చాలు పిన్ని వాళ్ళు అమ్మమ్ వాళ్ళు ఇలా పెద్ద నాన్న వాళ్ళు ఇలా వస్తే వాళ్ళు చె ంటారు లేకపోతే మేమే చేసుకుంటాం
హ హ
అన్నా ఫెస్టివల్స్ అన్ని తెల్సా అన్కుంటా
ఆ తెలుసు తెలుసు అన్నిటికంటే ఇది ఇష్టం ఇప్పుడు పి
రాంజాన్ విలాదు నబీ
ఆ అంటే అతను ఒక వ్యక్తే మనిషే కాగాని చనిపోయిండ అంటే కదా ఒక స్టోరీ చదివిన నేను పేపర్ లో ఆ అప్పటి నుండి వెళ్ళి అండ గంటేకు చాలా ఇష్టం అన్నట్టు ఆ స్టోరీ చదివిన తన్వి
అవునా థ్యాంక్యూ అక్క నా టెన్ మినిట్స్ అయినాయి నేను మళ్ళా చేస్తాను మీకి ఓకే థ్యాంక్ యూ బాయ్ కొ